ఆ బాగున్నా వార
బాగున్నాన అక్క మీరు బాగున్నారా
ఆ బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి సంబర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు
ఏం లేదు పిల్లలే ఏమో ఊరు వెళ్దామని ఒకటే గోల ఊరు వెళ్దామ అంటే సరేలే అమ్ అమ్మ వాళ్ళది మంచి పల్లెటారు వాతావరణం బాగుంటది మంచిగాని అంటే వీళ్ళ అలా ఈసారి అలా కాదు అక్కడికి కాదు ఇక్కడి కాదు దూరం వెళ్దాం ఆ హైదరాబాద్ లో వండర్ లాకి వెళ్దాం
ఓకే ఓ
ఆ రామోజీ ఫి ఆ రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామా అని అడుగుతున్నారు అయితే మేమేమి ఇంకేం చెప్పాలిగా కొత్తగా అడుగుతున్నారు
ఆహా అదే వె అయితే ఒక మాకు కూడా బుక్ చేయడిరా మేము కూడా వస్తాం వండర్ లాకి ఆ మ ఫిమ్ సిటీ మేము కూడా చూస్తాం పిల్లలు వీళ్ళు కూడా వెళ్దాం అంటున్నారు ఇంకా చూద్దాం ఇంకా సంబర్లు ఎటు వెళ్ళలాగాంటే ఇచ్చట్లేదు ఒకటే ఎండ కొడుతుంది అదే చూస్త ఉమ్ ఎల్ అ టికెట్లు బుక్ చేస్తారా మావి కూడా
ఆ చేస్తా చేస్తా అదే మనము అనుకోవాలి ఒక రోజు ఇ ఇట్లా ఈ ఇప్పండు ఇన్ని ఇన్ని రోజుల దాము ఇన్ని రోజుల్లో ఎన్ని ఒక్ ఒక వారం రోజుల అనుక్
ఆ ఎన్ ఆ ఆ ఏవేం తిరగొచ్చు ఎట్లా ఎక్కడ ఉండడం ట్రావెల్స్ బుక్ జేసుకోవడం అదొక్ అంద చూడు మరి చూస్తే మరి దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు.
ఆ వండర్లా అంటా బాగుంటదంట ఐ తే ఇప్పుడు ఎట్ల అంటే వాళ్ళు, ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళకి లేతే మూడు సంవత్సరాలు రెండు సంవత్స టోల్ పిల్లల్ని రానివ్వరంట
అవునా?
ఆ, మరీ చిన్న పిల్లలు ఉన్ రాన్నీవరంట. మళ్ళీ వాళ్ళకి గూడ మరి టికెట్ టు మనతో పాటేనంట.
ఓకే వామ్మో, టికెట్ ఎంతంట?
చ్చేసి మనిషికి ఒక ఫైవ్ హండ్రెడ్ అంట.
ఆహా
ఆ ఇంక పిల్లల కో పిల్లలకొకటి మనకోటి అట్లెం ఉండదంట.
ఓకే ఓకే
ఆ అలా ఉంటదంట బావుంటదంట. మంచిగ అక్కడ వా వాటర్ లో ఆడుకునేవి వాల్లే వాల్లే డ్రెస్యెస్ ఇస్ తరంట
ఉమ్
కొన్ని కొన్ని చాలా బాగుంటది అంట.
ఆ ఆ అదే మేం కూడా విన్నాము ఇంకా సమ్మర్ కదా మమ్మీ ఎట వెళ్దాం ఎదుట వెళ్దాం అని అడుగుతున్నారు అదే ఆలోచిస్త ఎట్లేదం ఏంటి అనేసి ఉమ్ ఆ మీంకా ఇం ఇంకా ఏ ఊరు వెళ్ళాలని మీరు వండర్లా రామజీ ఫిలిం సిటీ ఆ రామోజీ ఫిలిమ్ సిట్లో మన సినిమా షూటింగ్స్ అవి అవుతాయంటార చాలా వరకు
అవునంట సెట్టింగ్ ల అన్నీ అక్కడే ఉంటాయిట
ఉ అవి చూద్దామ అనేసి అనుకుంటున్నాం మేం కూడా
బాహుబలి చేసినావి కూడా అ ఉంటాయింట
అవున అంట అక్కడే బాగులేసి షూటింగ్ కూడా అక్కడే జరిగిందంట
మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్లైట్ ఇట్లో వెళ్ళ ఉంటాయి కదా కొ సీన్స్ అవి కూడా అక్కడ ఒక సెట్టింగ్ ఏనంట
ఆహా ఓకే
చాలా సెట్టింగ్లు ఉంటాయంట దాంట్లో చాలా అంటే చాలా ఆ నాతో వెళ్ళిన వాళ్ళు చెప్పారు
ఓకే ఓకే
మేము అదే అనుకున్నా అయ్యో మనము చూడలేదు కదా
ఆ ఇప్పుడు సాంబార్ లోనే కదా రా వెళ్ళలేది మళ్ళీ తర్వాత పిల్లలు స్కూల్స్ ఇంకా వీళ్ళ ఒక ఆఫీసులు అవి ఉంటాయి
అవును ఖాళీ అంటే కొంచెం మనకి ఇప్పుడే కదా
ఆ అదనే ఆలోచిస్తున్నా, దే కాల్ చేసి ఎట్ వెళ్తున్నారు లే సాంబర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారుని కాల్ చేసి ఉ ఇంకా ఇంకెట వెళ్ళాలని
ఇంకేట ఉంది నార్మల్గా ఇంకా నేను అనుకున్నా కదా ఏ టానా పర్ల చుూరు వెళ్తున్నాం కదా చె
ఆ పొలాలు అవి ఆ పొలాలు
ఆ అయితే మొన్న ఏమైందంటే, మేము మా ఫ్యామిలీ అందరూ వెళ్ళామ అనమాట సైడ్ ఒకటి ఉంటది ఊరు, ఆ అది గుట్టెల సైడ్ ఉంటది ఎలా అంటే మనం ఇక్కడ నుంచి ఒక పైకి గుట్ట ఎక్కాలి
ఆహా
ఆ చిన్న సందు ఉంటది ఆ గుట్టలు రాళ్ళ మధ్యలో ఎక్కి ఎక్కి ఎక్కితే పైన ఒకటి చిన్నగా ఒ క రాళ్ళ సందులో నుంచి నీళ్లు పడుతయి న్యా చురల్ వాటర్ అవి
ఆ
ఆ అయి తే మనం అంత హైట్ గుట్టెక్కుతే అక్కడ ఇక్కడ కనీసం ఒక స్విమ్మింగ్ పూల్ కంటే పెద్దగా ఉంటది
ఆహా
ఎక్కడ వరకు మన చేతు చేతుల పైకి మెడ మునిగే అంత నీళ్ళు ఉంటయి ఆ నీళ్లల్ల ఆడు కోవాల అన్నమాట చల్లగా ఫ్రెష్ గా ఉంటయి ఆ నీళ్ళు
ఓకే ఓకే మరి అలాంటి చోటుకెళ్తే బాగుం
నేను అదే అంటున్న అదీ మంచి లిచినట్టుంటది అం త హైట్ ఎక్కినట్టుగా అన్ని విషయాలు బాంటది పిల్లలకు కూడ కొన్ని కొన్ని తెలు స్తేగా ఎప్పుడు ఊరికా ఈ సిటీలు ఇవ్వే గాదని నేను అనుకుంటే
ఆ
మాత్రం ఆళ్ళకు తెలిట్లే అది ఆ సీనరీ గురించి ఇగ అంటే ఎవరైనా మాట్లాడు కుంటరు కదా పిల్లలు పిల్లలు రామో
ఆ ఆ ఆ ఆ వండ్రల్ల వీటి గురించి మాటాకుం మాట్లాడుకుంటారు గా అటు వెళ్దామనేసి వీళ్ళు
వీళ్ళకి మనుసులో అదే పడతా ఉంటది ఇగ
ఆ అవును కానీ పల్లెటూరుకెళ్తే బాగుంటది రా అసలు అంత వాతావరణం అది బాగుంటాయి చాలా బాగుంటాయి ఈ సిటీస్ కంటే కూడ
మరి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అటు సైడు మంచిగుంటయంటే ఈ పుల్లగాల్లకి నచ్చదు
ఓకే మ్మ్ మరీ ఎటైనా ఆ యెళ్ళాం రా ఒక్కసారే వెళ్ళాం రా ఆ అక్కడ ఏముంది ఇంగ చార్మినార్ దగ్గర ఇంగ ఒకసారి ఏమో చార్మినార్ పైకి ఎక్కాం
ఆ
ఆ కానీ పూర్తిగా ఎక్కలేదురా భయం వేసింది
అవును
ఆ
కొంచం కూడా ఒక ఒక దానికి డోర్ వేసేస్తారు కదా మరి పైకి అప్పుడు ఎవరో చనిపోయారని ఎక్కనియ్యట్లే
అవునంట
ఆ ఇక్కడ అక్కడ ఆ చార్మినార్ చార్మినార్ కూడా పాడైతే దానికి కూడా అక్కడక్కడ కొంచెం రీమోడలింగ్ చేయించారు ఇప్పుడదా అప్పడదా అది
అవును అవును అను
వీళ్ళు ఉన్నప్పుడు చేసింది
అదే అదే ఆ మేం కూడా సరే వెళ్ళామా బ్యాంగిల్స్ అక్కడ చాలా బ్యాగ్స్ అవి ఇవి ఉంటే తీసుకున్నా కొంచెం షాపింగ్ చేసాం
మరి ఇప్పుడు మీ ఫ్యాన్సీ షాప్ లో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టావా
ఆ పెట్టాం రా
అవునా
ఆ
ఇంకేం నడుస్తుంది మీ ఊర్లో
ఇంకే ఉంది రా ఇంక సమ్మర్ ఎటు వెళ్ళేదిలేదు ఇక ఇంట్లోనే ఉంటాను అదే టూర్ వేద్దాం అనేసి అనుకుంటాన్నామ్
అవును ఇలాంటి టైమ్ లోనే కదా మనం తిరగాలంటే
ఆ అవును ఇ న మళ్ళీ ఏమంటాండి వైజాగ్ ఎలా బీచ్ బావుంటది
అంతే వాళ్ళ ఐడియా ఏదో తజప్పడమే
ఆ వైజాగ్ అయితే బాగుంటది అక్కడ మంచిగా బీచ్ ఉంటది రా కదా ఆ బీచ్ లో ఎంజాయ్ చేయాలని వీళ్ళ ఫీలింగ్
వీళ్ళకు అన్నీ ఉంటాయి ఫీలింగ్స్
ఆ హా అదే వచ్చింది ఇప్పుడు బీచ్ కి వెళ్దాం అంటారు లేకపోతే వండర్ లా అయినా వెళ్దాం అనేసి
వైజాగ్ సైడ్ ఎవరన్నా చుట్టాలు ఉన్నార రా మీకు
ఆ ఎవరు లేరు రా
ఇగ వెళ్తే ఇట్లా ట్రిప్ కి వెళ్ళడమే
అంతే
ఉ
ఉ మనకి హైదరాబాద్ లో అంటే ఉన్నారు తెలిసినోళ్ళు ఈది వైజాగ్ అతే ఎవరు లేరు కాబట్టి వీళ్ళయితే సంబర్ కదా, వాటర్ ఉన్న లొకేషన్ కి వెళ్దామ అంటున్నారు ఎక్కువ వాటర్ అవి ఉన్న కూల్ గా ఉండే ప్రదేశానికి వెళ్దామ అంటున్నారు.
మీ సైడ్ ఏం లేవా మరి ఇంటి దగ్గర్లో
ఏముందిరా ఏం లేవరా తక్కువ వీళ్ళు ఇక్కడికి వెళ్లరు కదా పెద్ద పెద్ద దూరం వెళ్దాం అని టూర్ వేసినట్టు ఉంటది, ఇట్లా తిరిగినట్టు ఉంటది అని వీళ్ళ ఫీలింగ్
అలానా
ఉ
అవునులే ఇప్పుడు ఇక హాలిడేస్ వచ్చిన కాంచి పిల్లల పిల్లలు మాట్లాడుకోవడం, పిల్లల పిల్లలు చెప్పుకోవడం వీళ్ళకి బాగా తెలిసిపోతుంది
అదే ఆ అటెల్దాం ఇటెల్దాం అనేసి
మళ్ళీ వాటర్ లో ఆడాలంటే చాలా ఇష్టం కదా వీళ్ళకి
ఇష్టం కదా అదే అదే వచ్చింది ఈ అటు తిరుగుదామ్ మమ్మీ ఇటుదిరం వీళ్ళు చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, అరే మేము ఆ టూర్ వెళ్తున్నాం రా అరే ఈ టూర్ వెళ్తున్నారా అని చెప్పుకుంటున్నారుగా
అదేగా
ఆ అదే మారం చేస్తున్నారు మమ్మీ అట వెళ్దాం మమ్మీ ఇటు వెళ్దాం మమ్మీ అనేసి, అదే మీరు ఏమైనా వండర్లా వెళ్తే బుక్ చేయండిరా మాకు కూడా
చెప్తా చెప్తా నీకు టూ డేస్ ముందు ఆ ఈ పలానా ఈ వారం రోజులు వెళ్ళిపోదాము అంటే మీరు కూడా అప్పుడు మొత్తం రెడీ అవ్వ మనకు లగేజ్ ఉంటది కదా ఇప్పుడు టూర్ వెళ్లాలంటే, మనం కనీసం మీ ఫ్యామిలీ మా ఫ్యామలీ అంటే ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటాం మేము ఆ ఒక పెద్ద క ఆ ఒక పెద్ద వెహికల్ తీసుకోవాలి ది మళ్ళీ మన ఏమన్న స్నాక్స్ చేసు కుందాం ఇంట్లో ఏమ చేసుకుని వెళ్దామా ఇం తోనే
ఆ చేద్దాం రా కొంచెం జంతికలు చకోడీలు అ చేద్దాం బిస్ కేక్స్ లాంటివి చేసుకెళ్దాం వెళ్తే మాత్రం
అదే మనం అయితే నైన్టీ పర్సెంట్ ప్రి పేరు అవుదాం
ఆ
టూర్ కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంజాయ్ చేసి తినుకుంటా ఉండోచ్చు
బాగొ జంక్ ఫుడ్స్ అది మన న్యాచురల్గా చేసుకోవచ్చు వచ్చు గదా
ఆ
ఇయ్యల ఒక్కసారీ ఒక్కసారీ రారాదు
అదొక్కటియా అద్ అదే నేను టూ డేస్ ముందు చెప్పినప్పుడు నువ్వు ఇంక అన్న రెడీ అయిపోతా ఉండాలి మీరు
ఆ రెడీ అవుతాను నేను వంట గింటా అన్ని ప్రిపేర్ చేస్తాను
బట్టలు గిట్టలు బ్యాగుల ఆ వన్ వీక్ అన్నా వేసుకుంటేనే మనకే హ్యాపీగా ఉంటది
అదే అదే వన్ వీక్ సరపడ బట్టలు ఉండాలి కదా మరి
అవును పిల్లలకి కూడా ఉండాలి గదా
ఆ ఆ సరేలా మరి నేను చెప్తా లేరా మరి వెళ్ళట్ ఇప్పుడు ఫోన్ చేయ్ మరి మర్చిపోక మరి
ఆ సరే సరే
ట మరి
అ